దుఏ ఎల్లుండి నుంచి మనకి మిడ్ అని చెప్తున్నారు
మండే నుంచి మిడ్ అంట కదా ఏం అసలు ఒక్క యూనిట్ అయినా కంప్లీట్ చేస్తారా వీళ్ళు అలా ఏన్ త ఎలా పెడతారు అంత ఫాస్ట్ గా వీళ్ళు అసలు కొంచెమైనా మినిమం కామన్ సెన్స్ చీ
మనకి కొత్తగా పెట్టిన సబ్జెక్టు అసలు మీ క్లా క్లాసుకు కూడా రాల అలాంటి ఆ మిడ్ అంట ఏమన్నా నా అసల
వేస్టు కాలేజ్ ఎందుకు వృధా గా వేస్ కాలేజులు ఎత్తేస్తే బెటరు
ఎందుకు వద్దు
మను ఉన్నది మనం కంప్లీట్ అయిపోయిన తరువాత్
మనం ఉన్నంతవరకు అనంటే మన సబ్ జూనియర్స్ వాళ్ళ జూనియర్స్ కూడా
ఔ
హూమ్
ఏందో వీల్
పెద్ద ఓవర్ యాక్టింగ్ అయితే చేయమంటే మాత్రం బాగా చేస్తారు ఏం లేకపోయినా కూడా క్యాంపస్ లో ఒక్కటైైన వర్క్ చేస్తందా ల్యాబ్స్ లో ఒక్క మిషన్ అసలుకి ఫ్యాన్స్లకుంట ఏంది అంతా ఇ రూమ్ డార్క్ రూమ్ అసలికి మనుషులు ఎట్ట బతకాలి వింటర్ లో ఆ సమ్మర్ల అసలకి బతగళూతమా ఇ రూమ్ లో ఎ ఆ ఆ శివం తొక్క తోటి తోటకూర అన్ని చెప్తా ఉంటారు
ఆ
పనిలేని పాటాలే
ఆ
చ ఏయం ఆడుకుంటున్నవా యూవత్ నంత తో ఆడుకున్నావ
రేప
అ అ అదే చేయి చేయిందా
సేక్షా కూడా ఇవ్వళ
ఆ ఏం అంటా అడికి ఎందుకీలే
ఎవరిని
నిన్న అడగలేదా ఉగాది పార్టీ ఉగాది పచ్చడి ఇవ్వాలా ఎప్ ఇప్పుడు మనకి హాలిడేస్ సమ్మర్ వెకేషన్ అండ్ ప్రాజెక్ట్ అండ్ సమ్మర్ వెకేషన్స్
ఆ
సమ్మర్ వెేకేషన్స్ ఎప్పడు నుంచి హాలిడేస్ ఇచ్చే మరి
సమ్మర్ వెకేషనా అది ఇంకా చెప్పలే గాని ఇదియితే మనకి ఏది ఇంటేర్న్షిప్ ది నెక్స్ట్ ఆ వీక్ కపోతే ఆ నెక్స్ట్ వీక్
ఇంటన్షిప్ ఎప్పుడంట మళ్ళీ రెండో హ్మ్
టూ మంత్స్ లీవ్ కదా నెక్స్ట్ వచ్చి మంత్ కాకుండా మంత్ ఇంకా అట్ది
నువ్వు మాట్లాడేది ఎవరి ఫోను నదేనాది ఫోను
ఏది ఆ
నీకు వచ్చాయా కాల్స్ ఓకే లేదు లేదు కాబట్టే
ఆ అర్థమైతుంది
అ ఏం తెచ్చుకోలే ఇగ ఆలు కర్రీ చేశారా అది వరస్ ఉండదు కాళి అది కర్రీ బాగానే ఉండదు అసలు నాకు ఆలుతో ఏం చేసినా ఇష్టం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆలూనే తినను బుద్ధి బుట్టట్లే
అయ్యో
ఉమ్ మాది కూడా అదే పరిస్థితిలే అసలుకి తినని అసలుకి ఒక్క పూట అయినా ఏమన్నా చేస్తున్నారు బాగుండేటివి అసలు ఒక్క పూటకు కూడా బాగా చేయట్లేదు ఆ అప్పుడు బా టిఫిన్స్ పెడతా ఉన్నారు ఈ నైట్ టెన్స్ లో మార్నింగ్ కూడా బాగా పెడతా ఉన్నారు ఇప్పుడు అసలుకి ఏందో అసలుకి ఒకటి ట్టే చేస్తున్నారు ఈ నిన్నేమో ఉప్పుమా ఈ రోజు ఏమో పొంగల్ మళ్లీ రేపు ఉప్మా అట్లానే చేస్తున్నారు ఊ ఆ వాళ్ళకి డబ్బులు మిగిలిచ్చుకోవాలి కదా ఉంది అ
నీకే నీకే
ఓకే
ఉమ్ హాస్టల్లో పెయింట్ వేసేసి మనల్ని మారుచుదామ మమ్మల్ని మార్చుదామని చూస్తున్నారు
మేడం వచ్చి ఆ ఓ ఆమనా సునందనా అదే సుహూ యా ఆ సున్నితమైన మనసు గలది
ఎస్ సునీత మా సునీత మేడం చి సునీత మొత్తం మనసు గల మేడం నిజంగానే చానా మంచిది
యా ఓకే ఐ యాం రుచి టైము సిక్స్ మినిట్స్ ఇంకా ఫోర్ మినిట్స్ హౌ టు వే
ఇది తెలుగు కాదు మే తెలుగు తెలుగు మే ఇంగ్లీష్ కాదు ఐసు మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడండి అప్పుడు తెలుగు మాట్లాడతారు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతారా రెండు మిక్సింగ్ ఏంది మెంటల్ వచ్చేటట్టు ఉంది నాకా
మాట్లా
ఇంకా మూ
అయ్యయ్యో పెద్ద కష్ ఇష్ట వచ్చేసిందే ఎలా
్ర సార్
అ ఇచ్చ అ మాట్లాడి మాట్లాడి ఇచ్చి గటి మమకి పిచ్చిటి అదే ఇ అాల వి హ అఔటూ రే ఎలా ఎలాారా ఇంగ్లీష్ వస్త పన్ే ఊర్గ
ఏందో రాసలు వాళ్ళు కొంచెం గొడ లేదు బుద్ధి మనకే లేదు లే బుద్ధింబలు చెప్పడానికి
ఫస్ట్ ఇంటికి వెళ్ళిపో మళ్రా బుద్ధచ్చినాక బుద్ధ లేదు కదా ఇప్పుడు ఇంటికెళ్ళిపోయి బుధచ్చ నాకు ఇ కాాల ఇక
ఆ అది రావాలంటే ఇంకా చాల టైం పడుతుంది
అయ్య చూస్తా వెళ్ళిపోయాడు
ఏ ఎక్స్పీన్ చెప్పలేదుార్ మా ఎక్సా కాల కతులా
ఎ టవె చేసన్నాద
అ
స
లే ఎ నెక్స్ట్ ఎంత ఎ మార్చ్ ఆడు ఇ రా నెక్స్ట్ ఫంట్ రైమన్ చెప్పారు ఏది రైమన్ చెప్పలేస్తారు ఏమి నేనమాగ వస్తుందాయా దీనికి మెంటల్ వచ్చిన ఏం చేస ఏం నకం
ఇ
ఇందు కాలేజ్ ద మళ్ద కడకాస మోసల్ ఎక్స్టెంటవ్ మా
అ
హలో
కదా మొత్తం
అ
ఉ